హాయ్ అండి మీకు కూడా ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి ఏం చేస్తుంటారు బట్టలు మిషన్ లో ఏషిన హరి బట్టలు పెడతన్నా
లో బట్టలు వేసాను అవైతాన్నాయి ఇప్పుడే ఇందాకనే పిల్లలందరినీ పంపించిన మీరు పంపించారా అండి పిల్లల్ని
ఆ స్కూల్కి వెళ్ళాడండి అబ్బాయి ఇంతకు ముందు వెళ్ళింది
ఓకే ఏం చేశారు మరి
ఏం చేసిన్న అన్నం వండిన క్యారెట్ కర్రీ చేసినాను బాక్స్ పెట్టి పంపించాను
ఆ క్యారెట్ కర్రీ చేసారా
హ
స్వీట్ చేసుకుంటారు కదా చాలా మంది
ఆ స్వీట్ కూడా చేసుకుంటాం దాతో పాటు కానీ కర్రీ కూడా అబ్బాయి ఇష్టపడతాడు కాబట్టి కర్రీ చేయవచ్చు దాంతో పాటు హల్వా కూడా చేయవచ్చు క్యారెట్ హల్వా మేము ఎక్కువగా మా ఆడబిడ్డ వస్తే క్యారెట్ పచ్చడి కూడా చేస్తదండి
ఆహా పచ్చల కూడా ఉంటదా అండి క్యారెటు
తో క్యారెట్ ను బాగా తురిమి పచ్చడి కూడా చేస్తారు. బాగుంటది టేస్ట్ అది క్యారెట్ క క్యారెట్ ట్ ను బాగా కడిగి తూ గీక్కొని కొంచెం సొరకాయలాగా. మాములు అగి ఇర పొట్టు తీసి ఆ తురుముకోవాలి. తురుముకున్న తర్వాత నూనెలో ఫ్రై చేయాలి ఫస్ట్. చేసిందిద ప అవి పెట్టుకొని అందులో నా ఆయలేసి ఒక గింజలవన్నీ వేసిన తర్వాత త ఉప్పు కారమేసి దానిలో కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ లైట్గా వేసి ఎల్లిపాయ ముద్ద తగినంతగా దిలో వేసి ఈ క్యారెట్ అందులో వేసి కలుపుకోవాలండి
వెంటనే తినుడా మరి దాన్ని కూడా సేమ్ ఇట్లా పచ్చడ లెక్
రెండు రో రెండు రోజులు అయినాక మూడోన్నాడు తినాలి బాగుంటదండి కాకపోతే కొందరికి కి కారం ఎ క్కువ అనిపిస్తే నిమ్మకాయ కూడా పిండుకొని తింటారు. మా చిన్నోని కైతే అ బాగా ఇష్టం నచ్చుతది, ఎప్పుడైనా ఆమ వచ్చినప్పు ప్పుడు మా ఆడపడుచు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటామండి, అర కలో అన్న కిలో అన్న. నిల్వ ఉంచు కుంటాం కాకపోతే అదొక నెల పాటు ఉంటది.
అవునా అండి
చదువుల గురించి ఏమియా అమ్మా ఏం చేస్ చేస్తుందండి. టె మీకు ఇద్దరమ్మాయిలా
సెవెన్త్ ఒక అమ్మాయి ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తాది రేపు లేదు నెక్స్ట్ డే ఆ తనకి స్కూల్ లోనే ఎ థర్టీ వరకు ట్యూషన్స్ అవుతున్నాయి నైట్ మార్నింగ్ సెవెన్ టు నైట్ ఎయిట్ థర్టీ వరకు ఇగ ఇంటికచ్చిందంటే ఒక అతను ఫ్రెష్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి అట్లా ఒక హాఫ్ నవర్ అట్ల అవుతాంది కానీ ఎక్కువ ఇంటికాడ ప్రిపరేషన్ అంటే ఏం లేదిగ నిన్న స్కూల్ ల ఫేర్వల్ జరిగిందని చెప్పిండ్రు నిన్న స్కూల్ లో డ్యాన్స్ లు కేక్ కటింగ్ కూల్ డ్రింక్స్ అనుకుంటే అవే ఎంజాయ్మెంట్ లో చేసిండ్రు ఈ రోజు స్కూల్ ల హాల్టి కెటిస్తా అన్నారు ఇన్ని రోల్ ఇంక ఇవ్వలే హాల్ టికెట్ టెన్త్ హాల్ టికెట్ ఈ రోజు ఇస్తే తనకు సెంటర్ ఏడ పడిందో అవన్నీ చూసుకోవాలి ప్రిపరేషన్ చేసుకోవాలె
పార్టీలో ఏమన్నా ప్రోగ్రామ్స్ లో వా ఎట్టేంటయిందా
ప్రోగ్రామ్స్ అటెండ్ అయిింది మ రెండు డ్యాన్స్లు వేసిన్రంట పిల్లలు ఆ డీజేస్ పెట్టుకున్నారండి త
సింగింగ్ కూడా ఉంటది కదా అందులో పాల్గొంటుందా
ఇక పాటలు అంటే పాడలేదు ఓన్లీ డ్యాన్స్లు స్పీచ్లు టీచర్స్కి మన షాల్ వాళ్ళగాప్పుడు వాళ్ళకు పిల్ల ఇక వెళ్ళిపోతున్నారు కదా అందరని గిఫ్ట్లు ఇచ్చుకున్నారు టీచర్స్ కి టీచర్స్ అనేది ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏం కదా ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ మీకు ఇలా ఇట్లా వేసుకోండి రాంగ్ స్టెప్స్ వేసుకోకండి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అని ఇక పిల్లలకు వాళ్ళు కూడా చెప్తారు కదా
చెనల్ చెప్పారా
అట్లా అంటే నేను మొత్తం డే అంత అదే జరిగింది అంటా
మరి పదవ తరాలతి ఎగ్జామ్ ముందు ఉన్నా కదాండి ఇంకా త్రీ డేస్ టూ డేస్
లేదండి ఇంకొ వండేనే రేపు లేదు ఎల్లుండే ఎగ్జామ్
రేపు లేదు ఎల్లుండి
ఆ ఈ రోజు హాల్ టికెట్ ఇస్ ఈ రోజు హాల్ టికెట్ ఇస్తా అన్నారు ఇ వచ్చాక పోయి చూసుకోవాలి సెంటర్ ఎక్కడ పడింది ఇ టైం అనేతే తొమ్మిది అంటే మనం బిఫ బిఫోర్ హాఫ్ ఆన్ అవర్ వెళ్ళాలి కద ఎగ్జామ్ వాళ్ళకి
ఆ అరగంట ముందే వెళ్ళాలి
ఇదా అది చూడాలిక పాపం ఒక వన్ మంత్ దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ దాకా ఎగ్జామ్స్ ఈసారి వన్ మంత్ టెన్త్ ఎగ్జామ్స్ అసలు అన్ని రోజులు అన్ని హాలిడేస్లు ఎప్పుడు లేవు
అలాకాకుండా ఉన్న మాట ఇదే టెన్త్ ఎగ్జాముకు ఎలా ప్రిపేర్ మంచిగా అయ్యిందా మరి
ఆ ప్రస్తుతానికి అయితే ఓ టూ టైమ్స్ త్రీ టైమ్స్ రివిజన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్ ఎగ్జామ్కి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలని అంటుంది
అన్ని ఎగ్జామ్లు కూ మంచిగా నేర్చుకుందా మొత్తం సబ్జెక్ట్ పరంగా
ఆ సబ్జెక్ట్ పరంగా అన్ని నేర్చుకుంది అదొ ఉంది బానే రాస్తది మంచిగానే ఉంటాది
చదువుకోవాల ఇప్పటి పిల్లలు చదువు మీదనే కాన్సన్ంట్రేషన్ ఉంది బయట పనులకు వెళ్ళడం బాగా ఇబ్బంది గా ఉన్నది బయట పనులు ఇప్పటి కాలం పిల్లలు చెయ్యలేరు
చెయ్యలేరు వాళ్ళకి అలవాటు కూడా మనం చేస్తా లేము వాళ్ళు కు చేయాలేరు కూడా వాళ్ళకు ఏమైనా బుక్స్ పట్టండి చదవండి మీకు అదే పని మీకు అంతకన్నా ఎక్కువ లేదు అని మనమే చెబుతున్నాం వాళ్ళకు. వాళ్ళు చేయలేరు బయట పనులు వాళ్ళకు చదువుకొవడమే పని అయిపొయింది. మనల మనకు అలా లేదు కదా అప్పుడు చదువుకునేటప్పుడు. మనం చదువుకునేది బయట పనులు చేసేది పేరెంట్స్ కు హెల్ప్ చేసుకునేది అయినా మన చదువుకు ఇప్పటి పిల్లల చదువులకు చాలా తేడా ఉంది
చదువుకునుడు కాకుండా మీ అమ్మాయి ఇంకా ఏమైనా చేస్తదా ఇంట్లో పనులు
చేస్తాది అంటే చేస్తాది చిన్న చిన్నగా ఇగ ఇంట్లో మనకు హెల్ప్ మనం ఏమన్నా చేస్తా అంటే అదా ఇదా అన్నట్టు ఇగ పూర్తిగా అంటే కాదు టిఫెన్ ఎగ్జామ్స్ అయిపోయినంకనే ఆమెకి ఏమైనా ఇగ పనులు చెప్పడం చేయించడం చెప్పాలే
దాంతో పాటు ఏమైన వంట పనుల ఊడ్చడము చల్లడ్
అవ్ వంటా అంటే ఇగ ఆమెకు ఆమ్లెట్ ఏసుకోనికి వస్తది ఆ అన్నమూ పోపేసుకోవడం వస్తదీ దోశలు పోసుకోనికి ఒస్తది ఇట్లాంటి చిన్న చిన్నవి వాళ్ళు అప్పటిదప్పుడు న్యూడిల్స్ అట్లాంటివి చేసుకోనికి మాత్రం వస్తది ది ఊడవడం వస్తదీ క్లీనింగ్ మాత్రం మంచిగ చేస్ ఉంటది తన సెల్ఫ్స్ అయినా బట్టల్ అయినా ఏవైనా నీట్గా సర్దుకుంటాది చేస్తే మాత్రం మంచిగ పర్ఫెక్ట్గా చేస్తది చేయకపోతే మాత్రం అస్సలు చెయ్యదు కానీ చేయడంలో ఊడవడం అయినా కడగడం అయిన నీట్ గా సదరడం మయినా పర్ఫెక్ట్ గా చేసుకుంటది అది ఫాస్ట్ గాదు స్లోగా చేస్తది
మరి చిన్నమ్మాయి
చిన్నమ్మాయి అంటే ఇగ సెవెంత్ క్లాసు మొన్నటి దాంకా ప్రీ ఫైనల్స్ అయినయి ఇగ తనకి ఇప్పుడు యాన్యువల్స్ ఏం లేవు ఆమ్న ఏప్రిల్లో ఉంటాయనీ అన్నారు యాన్నువల్సు ఇగా రొటీనేగా తను రోజు స్కూల్ కి మార్నింగ్ ఎయిట్ థర్టీ కీ ఏళ్తాదీ ఈవ్ మార్నింగూ ఫోర్ థా టికి ఇంటికి వస్తాదీ పాలూ స్నాక్స్ తింటాది మళ్ళా సిక్స్ కి ట్యూషన్ కి వెళ్తది మళ్ళా ఆమె ఎయిట్ థర్టీ కి వస్తాది ఇక నైట్ డిన్నర్ చేస్తాది ఇగా అంతా ఆమెక్ స్కూళ్లో ట్యూషన్లనే చదువుతాది ఇంటికాడ అయితే బుక్కు పట్టడం అట్లాంటియి ఏం చెయ్యదు ఎప్పుడైనా మనం బలవంతంగా హాల్డేస్ ఉన్నప్పుడు చదవమ్మా అంటే అట్ల కాసేపు చదువుతాది. చిన్నామే కదా కొంచెం అల్లరె ఎక్కువ గారాబం ఎక్కువ అన్ అన్నీ ఎక్కువ ఆమె గూడ అన్నీ ఏసుకుంటది మంచి గా ఆమె ఇంక ఎక్కువ ఫుడ్డూ చ్చ ఆ చ్చ వండడం ఏదన్న నేను వండుకుంటా నేను వండుకుంటా అనామే వండుకుంటది
ఆ చిన్నమ్మాయికి ఇజ వంటలు గూడా ఒస్త
ఆ చిన్నమ్మాయికి అస్తయి ఆమెనే మంచిగ ఎగ్ రైస్ చేసుకుంటదీ పోపన్నం చేసుకుంటది అంటే రీసెంట్ గా ఓ టూ టైమ్స్ చికెన్ గూడ తనూ వండుకుందన్నమాట అందుకనే నేన్ చేస్తా నేన్ చేస్త్ కానీ ఆమె కొంచెం ఇంట్రెస్ట్ చూపెడతది ప ఆ వంట మీద
చదువుతో పాటు ఇంటి పనులు గూడ చేస్త తది అన్నట్టు
స్తదామె ఇగ మిగతాయి చెయ్యదు ఓన్లీ వంట చేసుకోవాలే నేను తినాలె ఇప్పుడు అది అంతే
కు ఇష్టమైన ఫుడ్ చేస్
ఆ అట్లా ఆమె ఆప్ పనులు చేసుకుంట ఉంటదీ బాగా గారాభం బాగా చేస్తది ఇగ ఏదనా ప్రోగ్రామ్స్ ఉన్నయంటే డ్యాన్స్ కాంపిటీషన్స్ అయినా ఆ స్పీకింగీ అయినా డ్రాయింగీ అయినా అట్లాంటి వాటిలల్లో ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తది ఈ గేమ్స్ లల్లా బాగుంటది ఆమెకు స్ స్పోర్ట్స్ ఊ మన కబడ్డీ ఖోఖో బాగా ఆడాలని బాగా ఆడతదీ వస్తదీ ఇగ ఉమ్ తర్వాత డ్యాన్స్ కూడా నేర్చుకుంటాను ట్రై చేసింది గానీ ఇక తనకు కొంచెం ఇబ్బంది అయ్య ఇక నేను డ్యాన్స్ నేర్చుకోను అని చెప్పి అనగానే మామూలుగా ఏమ స్కూల్ ప్రోగ్రామ్స్ ల డాన్స్లు ఉన్నాయి అవున్నాయంటీ మాత్రం మంచిగానే ప్రి ప్రిపేర్ అయ్య మంచిగా డ్యాన్సులు వేస్తది టీచర్లు అందరితో కూడా మన స్నియా మిన్ను ఒకే మంచి ఉంటుది అమ్మాయి అని చెప్పి ఒక మంచిగా మాట్లాడుతా ఉంటారు
అదా ఆక్టివ్ పార్స స్టూడెంట్ అన్నట్టు అన్నిట్లలో పాల్గొడ్ ది స్కూల్ల్లో చదువులకు చదువులకు కె పురించ చె
కాకుండా మిగతా అన్ని యాక్టివిటీలలో ఉంటది ఆమె
ముందు ఉంటదన్నట
హ్మ్మ్ ఇంకా మీ బాబు కూడా ఇప్పుడు ఏ క్లాస్ అండి
మా బాబు సెవెంత్ క్లాస్ అండి ఇంత ముందే స్కూల్ కెళ్ళిండే అని చెప్పాను కదా
ఆ ఓకే ఓకే
ఉంటాడు అంతే దేనికి వెళ్ళాడు ఆయనకు
అంటే బాబు అంటే ఇప్పుడు క్రికెట్ అవన్నీ ఆడతారు కదా
క్రికెట్ ఒకటే ఆడతాడు బయట అది స్కూల్ లో కాదండి
అవునా స్కూల్ ఎందుకు ఆడిపియరా అండి ఉంటాయి కదా మనకు స్పోర్ట్స్
స్పోర్ట్స్ అంటే ఆయనకు ఎక్కువ ఓన్లీ స్కూల్కు వెళ్ళడము మళ్ళీ ట్యూషన్ కెళ్ళడం రావడం ఇదే సరిపోతుంది కాకపోతే ఎండకాలం అ మరి వన్ టైమ్ స్కూల్ అయితే వాడలా ఫ్రెండ్స్ సక ఉ
అవునవును
తోటి వాళ్ళందరు కలిసి పిల్లలుందరూ క్రికెట్ ఆడతారు మాకు
మాక్సిమం అబ్బాయిల అంటే బయట బాగా ఆడుకుంటారు సైకిల్ వే కొన్ని మంచి ఫ్రెండ్స్ తో అటు ఇటు తిరిగి ఏదైనా ఒక స
షాప్ కి వెళ్ళామంటే వెళ్తు తాడు అబ్బాయి్ ఎ యినా సరుకు ఏమన్నా మనకు ఇంట్లో ఏమన్నా లేకుంటె తెిమ్మంటే సైకిల్ మీద పోయి తీసుకొస్తాడు అంతే తప్పా ఆయన ఏమి ఎక్కువ చెయ్యడు కాకపోతే ఇంట్లనే టీవీ చూస్తాడు రాసుకుంటాడు అంతే ఫ్రెండ్స్ తోడు తిరుగుతాడు అప్పుడుప్పుడు కానీ బాగా టైమ్ స్పెండ్ చేయ్యాడు
ఓకే టీవీ అంటే నార్మల్ గా ఏమన్నా న్యూస్ స్పోర్ట్సా పిల్లలకు ఏమైనా బొమ్మల ఛానల్ అట్లాంటివి చూసుకుంటా ఎంజాయ్ చేస్తా ఉంటాడా
చిన్నప్పుడు బొమ్మల ఛానల్ అదేదో ఉంటాయి కదా అవి అని చూసేది కాని ప్రజెంట్ ఏం చూడట్లేదు కొంచెం క్లాసులు వెేయకపోతే రాయడం చదవడం బాగా ఎక్కువ అయిపోయిందని ఇక్కడికి వెళ్ళడం
ఆహా అ మరి ఇప్పుడు ఏమైనా తినబెట్టి పంపారా మరి ఓన్లీ అన్నం పెట్టే తినబెట్టారా ఏమనా టిఫిన్ లాంటిది ఏమనా చేసి పెట్టారా
అ ఏం తినబట్టలేదండి అంటే అదే మామూలుగానే ఇట్లా చాయ్ బిస్కెట్ తిని వెళ్ళిండు లంచ్ అయితే పెట్టి బాక్స్ పంపించినానుండి వాటర్ బాటిల్ కూల్ వాటర్ పెట్టి ఎండాకాలం కదా
అవునవును ఇప్పుడు ఎండలు బాగున్నాయి
ధన్యవాదములు
ఓకే అండి ధన్యవాదాలు మీరు ఇంతసేపూ మాట్లాడినందుకు